హలో
ఆ
ఏం చేస్తున్నారు అ ఆ బా
నేను ఉరికే ఉన్నాను. ఆ బాగున్నాను
ఓకే
ఆ తిన్నాను నువ్వు తిన్నావా?
ఆ తిన్నా
మ్ నువు ఎం జెస్తాన్నవ్?
నేను ఊరికే ఉన్నా
అవున ఆ
తింగా
పొంగల ఉ పర్వాలేదు చట్నీ బాగా గట్టిగా ఉండా ఇంకేదో అలా తిన్నా ఉహుహు ఎక్కడికి పోలేదా నువ్వు?
ఆహా ఇక్కడికి పోలే ఈరోజు ఒక మని
అవునా ఉహు అవున్లే
ఊ ఎక్కడికి పోలేదా?
దేనే నేనుచ్చేసి ఆ డిమార్ట్ కి పోదాం అనుకున్నాను. కానీ మా స్నేహితురాళ్ళకి ఈ రోజు వద్దని చెప్పా
ఆ అయ్యో ఎందుకు మీ స్నేహితురాలు వద్
ఆ
ఆ ఆ పిల్లకి టైమ్ కుదరలేదంట. అందుకనేసి పోలేదు
ఇన్ సాజి
ఆ సండే పోవాలి ఇంకా వీకెండ్ అప్పుడు మ్
డిమర్ట్ కి ఎందుకు ఏమన
దేన్
తీసుకో
ఆ అక్కడ ఐస్ క్రీమ్ బావుంటుంది కదా
ఐస్ క్రీమ్, పాప్కార్న్ కూడా బాగున్
అక్కడ ఐస్ క్రీము
నేనెప్పుడు అ అక్కడ ఐస్ క్రీమే తీస్కోలేదు నే ను అక్కడ్
అవునా ఈసారి ట్రై చెయి. వెన్నెలా చాక్లెట్ది బాగుంటుంది.
మా స్నేహితురాల్ చెప్పింది. అక్కడ ఐస్ క్రీమ్స్ ఏం బాగుండవు నేన్ ఒకసారి తీస్కున్నాను అన్ చెప్ థింగ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అక్కడ
అవునా వెన్నెలాది బాగుంటుంది.
అవును వెన్నల మ్ చలా
ఆ చాక్లెట్ కూడా ఉంటాది అది సేమ్ రాగిపిండి లాగా ఉంటుం
కొద్దిగా వెరైటీగా ఉన్
చాక్లేెట్ ఫ్లేవర్ కదా అద్ ఆల్సి బియ ‌రాగిపిండి ఫ్లేవర్ వస్తే
అంటే అది టేస్ట్ చేసినప్పుడల్లా నేనట్లా అనుకుంటా అన్నమాట అంతేం బాగుండదు అదొక్కటి
ఆ అయితే వెన్నెలా ఒకటి బాగుంటుం ఆ
వెన్నెల బంటది మ్ డిమార్ట్లో ఏటు జెడ్ అన్ని దొరుకుతాయి కదా
చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి అ ది నెల్సానా మనకు ఆ
అవును.
పాప్కార్న్ ఇది చీజ్ పాప్కార్న్ అని వస్తుంది కదా చీజ్ పాప్కార్న్ చానా బాగుంటుంది అది ఎప్పుడు పోయినా అదే తీస్కుంటా నేనై అయితే
అవునా మసాలా పాప్కార్న్ ట్రై చేయలేదా?
ఆ చేసిన మసాలాద్ గుడా బా బాగుంటుంది కని నాక్ చీజ్దే ఎక్కు నచ్చుతుంది నాకి మసాలా దాన్ కన్నా
నేనైతే ఎక్కువా సాల్ట్దే ఇష్టం.
ఆ సాల్ట్ ప్లెయిన్ సాల్ట్ ఆ
ఆ అది గుడ బాగుంటాది కదా
మ్ బాగుంటుంది ఒక్సారి డీమార్ట్ కి పోయినప్పుడు కోన్ ట్వంటీ రూపీసే అని తీ కున్నాము. నార్మల్ కోన్ ఐస్ క్రీమ్స్ దాంతో పెట్టింటారు కదా ఫ్రిడ్జ్లో అది తీస్కున్ ఉన్నాం ఈశం గుడా
ట్వంటీ రుపీసా?
ఆ ట్వంటీ రుపీస్ మ్
కవరు చూసి మనం మోసుపోకూడుదు కదా
ఆ పెద్దిఉన్ని తీసుకున్నాము త క్కువ రేటని తీసుకున్నాం మేము అసల్ ఏం బాలెద్
ఆ
పదైదు రూపాయలైతే పోయేది ఇంక ఐదు రూపాయలు ఎక్స్ట్రా మాకిబొ క్కా ఆ రోజు అయితే వేస్ట్
అయ్యయ్యో ఉమ్ ఏం కాదు వె ఇంగొసారి తీసుకొని నుంచి ఇంగ తీసుకోడదన్కొని ఏమైంది
నువ్వు ఆని మీ ఏం చూ
అన్మీనా న్మీస్ సెటిగిను చూస్తా ఉంటాను కొన్ని కొన్ని ఇంగా కొన్ని కంప్లీట్ అయ్యిండేటివి కొన్ని ఫైట్ సీన్స్ చానా బాగుంటాయన్నమాట అవి కూడా చూస్తాంటాన్ నేను ఎప్పుడయినా ఎక్కువ ఫుల్ స్టోరీ చూడుకోకుండా అవట్లా చూస్తాండాన్ నువ్వు చూస్తావా అన్మి
ఆహా వ్యాప్డన్ చెప్పి వచ్చింది నిన్న అది చూసినాం బాగుంది చనా అది
వ్యాపుడా అదేంది ఆహా
అదే మూ వీడియోస్ లో ఉంటుంది ఆ ఆనిమినే అంటే మూవీలా
ఓ
బాగు ఎంత బాగుంటాయి దాంతో క్యారెక్టర్స్ దాంతో ఒకటి రెండుం ంటాయి ఒకటి చిలకలాగా ఉంటుంది గానీ కరెక్ట్ పేరేమో తెలిదు ఇంగోటికి
అవునా
అవి రెండు ఉంటాయి ఫుడ్ వచ్చేస్ ఈ చిలకలా ఉంటాయి కదా వాళ్ళకి తక్ ఎక్కువయితాం ఇంకా ఒకసారి ఈ ఎలుక పిల్ల ని వ చేసి అవి చిలక ఊరీకే ఉన్నింటే ఒకటి చిన్న చిలక దానికి చూపిస్తుందన్ మాట వల్స్ వాటికి పీకేదచ్చిండదు అ వి ఇ కొంచెం బఠానీలాగుంటుంది బఠానీల్కి పైన ఉంటుంది ఆ పొట్టుని తీసేది రావాల కదా మనం తీసేసి లోపల గింజెల్ తీస్తాం కదా అట్లా అది తీస్ సేదచ్చింద దానికి ఆ ఆ తీసెద్ చూపిస్తదన్మాట ఆ చిలక్కి దన్ని పిలుచు కొనచ్చి ఆ పిల్సుకొనచ్చి వీళ్ ఫుడ్ అంతా తినేస్తుంది వీళ్ళకేమొ నిండల్స్
అవునా
ఇటిన అవి బెదిరిస్తా ఉంటాయా
చిలకలా
లాస్ట్ కి మళ్ళీ ఒ ఆ మళ్ళీస్ పాపిడా చిల్క్ కలా మారిపోతుంది ఆ చిలకేమో ఈ ఏలకలా మారిపోతుంది
ఓ అఎందుకేనేమో ఇదిస్
స్వాపిడ్ అని పెట్టినారు దాన్ ఆ తర్వాత ఇంగ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపో పోతారు అక్కడి నుంచి కూడా చాలా బాగుంటుంది స్టోరీ చెప్తే ఆ చూస్తేనే చాలా బాగుంటుంది క్యూట్గాంటాయా అసలు క్యారెక్ రసని చానా బా అనిపిస్తుంది
అయితే చూస్తాను నేను కూడ చూడలేదు
ఆ చూడు ఇంకా చూసింటాం అనుకున్నా నేను
అవునా
మూవీ బాంది మూవీ బాంది అసలు చానా అంటే చానా బాగుంది ఆ మూవీ
అయితే నేను తప్పక చూస్తా
కుడుకు ఆ ఈరోజు చూడు బ్లాస్ట్ బా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ
ఉ చూస్తాను
ఆ చూడు ఆ బ్లాస్ట్ అది వా
అంటే ఏ
ముందు హీరో అసలు ఆహా నార్మల్ అర్జున్ వాడు ఏదన్ పాతకాలపు హీరో ఆ ఒకటి నితిన్ ది ఆంజనేయ స్వామి మూవీ ఉంది చూడు
ఆ ఆతనా ఓకే ఓకే
బాగుంది నిజ నా మూవీ అసలు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఉ ఈ రోజు
ఆ చూస్తాను ఈరోజు తప్పక ఇంకా ఈ సినిమా చూసావా
టైం అయింది
ఆ వాజా టూ అని
ఆ చూష్నా బా హీరో ఇన్స్టాగ్రామ్ లో చూసినవా హర్షీత్ ఎంత బాగున్నాడో అసలు ఫొటోస్ లో
అవును సినిమాలో కూడా బాగున్నాడు
చానా బాగున్నాడు ఆ
నువ్వు కూడా అతని ఫ్యాన్ ఏనా
చానా బాగున్నాడు ఆ వస్తన్నా రీల్స్ అన్ని వాళ్వి వస్ వస్తా ఉన్నాయి ఇంక ఇన్స్టా అకౌంట్ కొట్టి చూసినా ఎంత బాగున్నాయో ఫోటో
ఉ అందే బాగా చిన్న పొజిషన్ నుంచి బాగా పెద్ద పొజిషన్ కచ్చారు వాళ్ళంతా
అ
ఊ చానా బాగుంటుంది కదా మూవీ ఇంకా వినాయక్ వాళ్ ఇల్ బాగుంటుంది ఆ
వాళ్ళ నాన్ అందరు కూడా
అవును ఇంకేంటి మరి
తే మరి ఇంకేం లేదు మల్లీ చేయ్
ఆ సరే